ఆ
హలో హలో హాయ్ అండి మ్మ్ బాగున్ మ్మ్ మీరు బాగున్నారా
బాగున్నాన్ మీరు బాగున్ బన్నర
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాలీ
మ్మ్ హ్మ్ తిన్నారా
లేదండి ఇంకా తినలేదు మీరు తిన్ న్నారా
మ్మ్ హ్మ్ ఏమి ఇంకా తినలేదండి తినాలి ఇప్పుడే
అవునా
ఆ అవునా ఇన్ ఇక ఈరోజు ఎటన్న బయటికి వెళ్లారా
లేదండి ఎటు వెళ్లలేదు
అవునా ఎందుకు అంటే నార్మల్గా మీరు ఎటూ బయటికి వెళ్లారా
వెల్తాను బట్టి
అవునా ఓకె ఓకె అంటే కాదు ఈ మధ్య ఏమన్నా మూవీస్ చూసారా మీరు హెలో వినబడుతుందా ఇప్పుడు
చెప్పండి
అహా ఈ మాధ్య మ నా మూవీస్కెళ్ళారా అంటున్న
లేదండి ఇట్ట ఎళ్ళలేదు
అవునా అంటే ఎందుకు ఆయ కజల్ గయితే వెళ్తా మీరు మూవీస్ అవి
అంటే ఆ ఒక మూవీకి వెళ్ళానండి మన్నరరి గంటె మరిచి పోయాను రీ రీజైన్ది కాంచన మూవి ఇంక ఉప్పేసి
అవున
ఆ అందె ఇంకా మేమ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు మేము వెళ్ళాం నైట్ షోకి వెళ్ళాము హారర్ మూవీకి
అదే ఏ హారర్ అంటె నీక్ ఇష్టమా బాగా
మరీ అంత ఇష్టం కాదులేండి కానీ కొద్దిగా భయం అవుతది కాబట్టి నేను ఎక్కువ చూడను సో ఇ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసారు పోదాం పో
ఆవునా అన్నా అన్నా హు హు మీ వాయ్సు వినబడట్లేదు
హెలో
ఆ ఇప్పుడు వినబడతుంది చెప్పండి ఇంతకు ముందు వినపడలేడు
కాంచన మూవి కెళ్ళాం మో అయితే మా పక్కన ఒక పేరెంట్స్ ఇద్ద ట్రెండ్ మదర్ వచ్చారు ఇంటర్వెల్ టైమ్ లో వాష్రూమ్ కి వెళ్ళాం కా ఇచ్చే మూవీలో ఒక వాష్రూమ్ సీన్ ఉంటంది కదా వాడు కూడా హీరో వాళ్ళ మమ్మీ వాష్రూమ్ క తీసుకు కొనీళ్ తాడు ఒకె బయం ము అ సౌండ్ ఎఫెక్ట్ సె చాలా బెటర్ ఆ థియేటర్ లో తె మా పక్క కేగు చిన్న ఒక ఆంటీ డాటర్ మాతో పాటే వాష్రూమ్ కు వచ్చారు వాళ్ళ పాప కూడా భయపడి మమ్మీని కూడా లోపలకి రా అని వాష్ రూమ్ కి తీసుకొని వెళ్తుంది
చిన్న పిల్లలని తీసుకొని వెళ్తారా
పిల్ల గాదు మేబి ఒక టెన్ క్లాస్ నైన్త్ క్లాస్ అంతు ఉంటది మేము మా ఫ్రెండ్ ఒకటె నా
అవునా మీ వాయిస్ వినబడతలేదు మళ్ళీ హలో ఏమైందివ్ వినబడతలేదు అండి హలో బెండకాయ రేపు చేస్తా ఇప్పుడు తెచ్చినా ఏమినిపించట్లే హలో